ఆ హలో హాయ్
చెప్పురా ఏం చేస్తున్నావు
ఏం చెయ్యాల ఫోన్ లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని పైకి పెట్టుకొని నిరుప పెట్టుకొని మాట్లాడుతున్నా అ
హ్మ్
సిగ్నల్ అండి సిగ్నలు
ఆహా ఉనులే
ఏం ఐస్ క్రీమ్ తిన్నావు రా
ఆ అదే చాక్లేట్ ఐష్ క్రీమ్ ఫ్రోజన్ ఏదో కోన్
ఓకే మధ్యాహ్నం
మధ్యాహ్నం ఎక్కువ తిన్న కొంచెం కొంచెంగా ఎక్కువ వెరైటీలు దోస
ఏం తిన్నావు
పులిహోర ఇంకోటి ఏదో రైస్
నువ్వు
బండి స్లో ఉంది ఆ మధ్యాహ్నం ఏందో తిన్న టొమాటో రైస్ రైస్
ఎవరు ఎనర్జీ అండి పొద్దున్న ఇంగా కాలేజ్ కి పోయి వచ్చి ఇప్పుడు ఎనర్జీతో ఎట్లా మాట్లా డేది కొద్దిసేపు రెస్ట్ వద్దు మనిషికి వచ్చినప్పుడే ఐస్ క్రీం తిని దగ్ చేసి వచ్చా ఇంకా
ఇంకా ఐస్ క్రీం తిని హెడ్ బాత్ వావ్
అంతే మరి ఇప్పుడ ఎవరికి ఏం చెయాలనిపిస్తే అప్పుడు అదే చేయాలి ఓకే
జలుబు చేస్తదండి అటు పడెయ్
అది రావాలనుకుంటే ఎట్లయినా వస్తది
ఆ
అది రావాలనుకుంటే ఎట్లయినా వస్తది
నిజమేలే ఐ అగ్రీ
ఐస్ క్రీమ్ తింటేనే వస్తుంది అంటే అవ్వదు
హౌ హౌ వాజ్ యవర్ డే
మా మామూలే ఏమంత అంతేం గ్రేట్ లేదు ఓకే ఓకే
ఉ భారతి వచ్చిందా భారతి
ఆమె గురించి ఎందుకు నీకు ఇప్పుడు
అంటే నైట్ రాగిపాల్ చేసిచ్చింది కదా నైట్ రాగి పాల్ చేసి ఇచ్చింది కదరా
సరే సరేలే ఆమెతో ఆ ఆమెతోనే ఆ ఆమె నేను విలేక మేమంతా జీ ఏం అది బ్లింకెట్ ఆర్డర్ చేసింది బ్లిక్ఇట్
ఆ
మ్మ్ హ్ చెప్పు
నువ్వేమున్నా ఏమిన్నా ఫాలో
ఆ ఇంకా పోద్దనుంచి ఏం చేస్తున్నావు.
దొర్లుతనే ఉన్న మధ్యాహ్నం పండుకున్న లేసినా
మ్మ్
అంగకిపోయినా కొన్ని స్నాక్స్ తెచ్చుకున్న
ఆ
అంతే మా అక్క వీడియో కాల్ చేసింటే బాబుతో మాట్లాడిన హాఫ్ అన్న హౌర్ మాట్లాడిన నార్మల్ కాన్ఫరెన్స్ ఏమమ్మా ఇన్ని రోజులైంది నువ్వు రాలేదు నన్ను చూడడానికి ఏమమ్మా ఇన్ని రోజులు అయింది నువ్వు రాలేదు నన్ను చుసేకి
ఆ
వస్తారా అంటే నిచ్చ పోల నిచ్చా అని పలుకరిస్తారా ఎవరన్నా వచ్చాము కాలేజ్ కి అంత
జుట్టు అంతా ఊడిపోతుంది అబ్బా
ఆయిల్ పెట్టద్దు
యే నీలాగ కాదులే పెట్టుకుంటా డైలీ
మీలాగా కాదు నువ్వు ఎప్పుడు చూసినవు మేము ఆయిల్ పెట్టాము అని కొనేది లేంది
మరి నేను ఆయిల్ పెట్టుకోలేంది నీక నువ్వెప్పుడు చూసి నా మరి ఆయిల్ పెట్టుకొద్దు అంటున్నా
సరేరా నీతో గొడవ పడలేనులే చెప్పు
స్ట్రెస్ సరి స్ట్రెస్ ఉంటే సరిగా నిద్ర లేకపోతే ఎన్ని రీజన్స్ ఉంటాయని కూడా జుట్టు ఊడిపోతుందండి అంటే ఓ పెద్దొచ్చాడు చెప్పడానికి ఆ
రాత్రి నేనే గా చెప్పిన నీకి ఎక్కువ నిద్రపోతే ఎక్కువ హేయిర్ వస్తుంది అని
అవును మరి
ఆ
అన్య ఆయిల్ బెట్ట్ పెట్టుకోవద్దు దిరుగుత మరి
నేనేం మాట్లాడ మాట్లాడాను నువ్వు రోజు రోజుకి చాలా టీజ్ చే కలాలన్నే
ఉమ్ ఉమ్ ఇంకా ఏంటి
మన్నాడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోలేమో
ఓ ఎందుకు అవును ఈ రోజు మీ మమ్మీ బర్డే కదా హ్యాపీ బర్త్డే చెప్పు
నేను జెప్పను మళ్ళీ వాట్సాప్ లో ఫోన్ చేస్తాను నువ్వే చెప్పు
ఉమ్ సరే నువ్ ఎందుకు చెప్పవ్
ఏమి ఈ రోజు ఏం వండలేదా స్పెషల్
నైట్ అంత పండగ జరిగి నాక మళ్ళ ఈ రోజు చెయాలా
హు హు ఉమ్ ఉమ్
ఏం చేస్తాం ఇంకా
మళ్ళ ఏం చేస్తాం ఏం జెప్పాలి నైట్లాగ నువ్ ఫుల్ హట్స్ ల్లాగా స్పీడ్ గా మాట్లాడద అంటే ఇంగా మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి అని పిస్తది ఇప్పుడు గూడా మాట్లాడతా మాట్లాడడానికి ఆలోచిస్తున్నా ఆ ఇవేన్ మాట్లాడ్ట. సో
మాట్
చెప్పు ఆ
మాట్లాడు నువ్వు ఫోన్ కట్ చేసి పోద్దు మెంటల్
నేనాడ కట్ జేయలేరా
ఆ చూసినాం లే
నేను అలా ఆ ఫోన్ కట్ జేస్తున్నా నార్మల్ కాల్ కట్ జేస్తున్నా
సరే సరే సరే ఎవండీ టేల్ క పోతే ఇంకంతా చెప్పేస్తావు నువ్వు నీతో జాగ్రత్తగా ఉండాలి సరే
ఎస్ యువాన్ మాట్లాడడా అంటన్నావ్ గదా మా అక్కనే మా అక్కనే వీడియో కాల్ లో పక్కన వాని చూపించుకుంటూ మిమిక్రీ మాట్లాడుతా అంటది వానిలాగా
ఉ సేమే ఉందిలే
మా అమ్మకి హ్యాపీ బర్డే అమ్మమ్మ అని చెప్పి
హహ
లలిత మమ్ వన్ వన్ మమ్ వన్ మేము వానికి ఏందైతే చెప్తామో మా అక్క వాడిలాగా మాకి రిప్లై ఇస్తుంది లేదు మామా లేదమ్మమ్మ ఇట్లంతా
ఉం ఉహు
మీ
ఉహు
అవును
మార్నింగ్ ఏం తిన్నావు.
దోసా
ఉ హ
దోస టమాటో చట్నీ రైస్.
ఏమో చికెన్ చేసుకోచ్చ తినొచ్చు కదా
నైటే తిన్నాం.
ఉ
ఉ
హేరు ఎందుకు ఎందుకో కర్లీ కర్లీ అయిపోతుంది నాకు నచ్చనే నచ్చట్లే
ఇక నేను మళ్ళీ డీప్ డీప్ర్రెషన్ కి వెళ్ళిపోతాను ఏడిపిస్తా నే ఉ హు
కర్లీ అంటే కర్లీ కాదు ఇప్పుడు నీకు కొన్ని ఫొటోస్ పెట్టింట దాంట్లో ఇట్లా కరళలా తిరిగింటుంది ఆది చూడలే నువ్వు అట్లా అలా ఆకర్లి
ఎం కాదులే
ఏందో కాదో ఏమో
ఏమన్నా ప్రాబ్లమ్ అంటే
బా కనిపించదు అని ఉ
ప్రిన్సెస్ ఇస్ ఎ ప్రిన్సెస్ ఓకే
ఇంకా ఏమో ఈ మధ్య నాకు నేనే నచ్చట్లే ఏంటో మళ్లి కాన్ఫిడెన్స్ అంతా పోతుంది ఆ వటుడురా
కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుండంది మెడిటే మెడిటేషన్ చేయి ఇన్హేల్ ఎక్హేల్ చే కూర్చోని అ
సరే స్వామిజీ
రాందేవ్ బాబా
ఉ
ఉ హు
చెప్తాడు చూడు
మెడిటేషన్ జై ఎక్సహెల్ ఇన్హెల్ జయి స్లోగా జయంట ఫీడ్ గా చేస్తే మల్ల అది వేరు మెడిటేషన్ వేరే ఎక్సర్సైజ్ అవుతుంది స్పీడ్ గా చేస్తే స్లోగా చేస్తే మైండ్ కామ్ అయితుంది.
ఓ అర్థమే చేసుకుంటా స్లో అని
వాహ వస్తార రేయ్ నేను దగ్గరకు వచ్చినప్పుడు నేను స్లో అని చెప్పరా నీకు చూపిస్తా. లెఫ్ట్ అండ్ రైట్ అట్లే ఇంగా చల్లంటాయ్ ఏమో
ఏంది కొడతావ నన్ను నువ్వు రా కొట్టు రా చూపీ అంతుందా నీకు
అ లేదు లేరా
అంతుందా? ఆ లెఫ్ట్ రైట్ ఇస్తాడంట ఆహా మా యన్కాల ఎవరున్నారు అనుకున్నావ్?
తగా ఎవరు ఉన్నారు?
తేజా అన్నాడు ఒకటిస్
ఒయమ్మా నీకు ఆ తేజాకి నాలుగు పడితాయ్ లేదా ఒకటి బట్టి పన్నెండు పడ్
చూస్తా ప చూస్
ఆ ఆ సరేనా? ఉమ్ హ సరేలే నువ్వు తేజాన్ కాకుండా తేజ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని కూడా పిల్చుకో
దా అదేవ్వొరికి కావాలి ఆమె ఎవరికి కావాలి? ఉమ్ మేము ఇద్దరు బక్కోన్ లేపామం టే నిన్ను పొయ్యి పడతావ్ ఆడికి ఓ చెప్తున్నాడు లెఫ్ట్ రైట్ ఇస్తాడంట ఆహా
ఏ ఏ కానీలేఅమ్మ కొట్టే రైట్స్ కూడా లేవా?
ఏంటియా?
ఏం లేదులే.
ఎంది ఫోటోలా
కొట్టే రైట్స్ కూడా లేవా అంట
కొట్టు ఏమండి అందరూ కొట్టేటోళ్ళే నన్ను ఏం చెయ్యాలి.
నేను ఎందుకొడతారా?
సరేరా బాయ్
ఓకే